హాల్లో
హాల్లో
హాయ్ అండి ఎలా ఉన్నారు
బావు ఉన్నామండి మీరు బావున్నారా
తున్నారందరు బాగున్నారా
అందరూ బాగున్నారండి ఏం చేయటం లేదండి కూర్చొనున్నాము
మ్మ్ భోజనం చేసారా భోజనం చేసారండి
ఏం ఏమ్ కూర కోడిగుడ్ల కూర వొండానండి మీరేమి వొండారండి
మేమా గోంగూర వొండామండి
మ్మ్ హ్మ్ ఇంకా వేరే కర్రీ ఏం చేయలేదా అండి
చికెన్ చికెన్ రెసిపీ చేసామండి
ఇంకెం చేస్ మీరెలా చేసారండి చికెన్ మీరే చేసారా
లేదండి మత్తగారు చేసారు రాత్రి మేము మా పిల్లలకి అన్నం తినిపిస్తున్నాము
మ్మ్ ఎలా చేసుంటారండి కొంచెం చెప్తారా
ఏమో అండి నాకు తెలీదూ
రోజ్ మిల్ మీకు రాదా అండి చికెన్ కర్రీ
మ్మ్
మీ ప్రాసెస్ ఏంటో చెప్తారా మెను చెప్ త్తనొ ఒకసారి
ఆ
మీరెలా చేస్తారో చెప్ తే నేను చేస్తానండి
చికెన్ బాగా మాల్ మసాలా అని ఎస్తాంమండి
హ్మ్
అల్లం ఆమ్ అంటే పేస్ట్ అల్లం ఉల్ ఉల్లిపాయల పేస్ట్
హ్మ్
మ్మ్ పేస్ట్ వేసి కొబ్బరి దాంట్లో మొత్తం మళ్ళీ తలిపి పూ కారం పసుపు కలిపి పది నిమిషాలు పెట్టి అది బాగా అంటే పది నిమిషాల తరువాత ప్లాల్ పాల్ పెట్ దాంట్లో ఆయిల్ పోసి కొన్ని కట్ టమాటా ఉల్లి పెస్ట్
ఏ మమ్మీ ఇంకా ఇంకా ఎలా చేస్తారండి
హలో
ఇంకా ఎలా చేశారు
బ్రౌన్ కలర్ చేసిన తర్వాత ఇంకా మసాలా కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా
చికెన్ రైస్ ఇస్తాంీ
అంతేనా అండి ఇంకా
చికెన్ ఎేసి అట్ ఇట్ కలిపి ఆ కొంచెం నీళ్లు వదిలి ఇంకా పెట్టేస్తామండి ఆ పెడు ఇంకా అది వండి పోయిద్ది చాలా వరకు నైన్టీ పర్సెంట్ ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కొంచెం మళ్ళీ వండుతామది హ రాజ
అంతేనా అండి
ఆ అంతేనండి ఇంకా వండి పోయిద్ది ఆ కొత్తిమీర కూడా ఇంకా మగ్గిది
ఉ హు
ము గుచ్చి ఏం చేస్తున్నారండి ఇంకా మీ అమ్మాయి ఏం చేస్తుంది
మా అమ్మాయి నప్పటి నుంచి పడకోబెడుతుంటే పడుకోవట్లేదండి నా చేతి చేతుల్లో ఇప్పుడు దెబ్బలు తినేలా ఉంది
ఉ
దెబ్బల్ తిని పడుకు కొనిద్దేమో ఇప్పుడు ఓ
ఎందుకండి కొట్టడం ఏం తెలుసిద్ది వాళ్ళకి
ఎప్పటి నుంచి చెప్తున్నానండి పడుకో పడుకో అని పడుకోనే పడుకోవట్లేదు సతాయిస్తుంది
ఆ కొట్టబాకండి పడుకుందిదెలేండి లేకపోతే తొందరగా అన్నం తినిపిచ్చి పనుకో బెట్టండి సాయంత్రం
ఇంకేం చెయాలి ఇంకా అదే చెయ్యాలి ఇంకా
ఉమ్ ఆడుకొనియండి ని
పడుకోపోతే ఏం చేయమంటారు ఇంకా ఎంత చెప్పినా మాట మాట్ట వినట్లేదు
హమ్
అరిచి అరిచి విసుగొచేస్తుంది నాకైతే మా పాప బడా సత్తాయిస్తుందండి అసలు
సుత్తెనండి చిన్న పిల్లలే ఏం ఎమి తెలుసు వాళ్ళకి సత్తాయిస్తు ఉంటారు నాకు ఇరిటేషన్ వచేసిద్ది ఇంకా కోపం అ మా బాబు నవ్వుతున్నారు
ఉమ్ మీ బాబు నవ్వుతాడండి ఎందుకు నవ్వాడు మీ బాబు మీ బాబు చిలిబిలి చిలిబిలండి మీ బాబు
ఉమే బాగా చిలిబిలి మా చిన్నబ్బాయి మా పెద్దబ్బాయి అంటే మా పెద్దబ్బాయి కన్నా ఎక్కు మా అబ్బాయి
ఉమ్ బాగా చిలిబిలి చిలిబిలి దుమ్మండి చిలిబిలి దుమ్ మీ అబ్బాయి బాగా సతాయిస్తా ఉంటాడు ఎవరి దగ్గర కూడా రాడు ఎత్తుకున్నా
అవునండి
ఏంటండి మీరు కూడా అలానే చేశారా అండి మీ చిన్నప్పుడు
లేదండి మేమేమ్ అలా ఏం చేయలేదండి ఏమోనండి ఏమ్ తెలిసిద్ది మాకు చిన్నప్పు
ఏమో మీరలా చేసే ఉంటారండి ఏమో మీరలా చేసే ఉంటారండి అందుకే మీ బాబు కూడా అలానే చేస్తున్ స్తున్నాడు ఇప్పుడు ఎవరి దగ్గర రావట్లేదు ఎవరి దగ్గరికి రావట్లేదు ఎవరెత్తుకున్న రావ లేదు అసలు ఎవరి దగ్గర ఉండడు అసలు వాళ్ళ అత్తా వాళ్ళ నా ఏమీ చేయరండి వాళ్ళ అత్తా వాళ్ళ నాన్న బాగుండే వాళ్ళు
ఉమ్ అబ్బో వాళ్ళ అత్త వాళనాన్న బాగానే ఉన్నారు.
ఉండేవాళ్ళండి వాళ్ళమ్మె ఇదిగా ఉండేది దేమో అందుకే ఈ పిల్లలు కూడా అలానే ఉంటున్నారండి స్
ఇంకేం చేస్తున్నారండి ఇంకేంటి విశేషాలు మీకు సీట్ ఇష్టమా హార్ట్ ఇష్టమా
నాకు అది కూడా ఇష్టమే ఇది కూడా ఇష్టమే అండి కొంచెం లైట్గా స్వీటు తగ్గిస్తాలండి తగ్గిస్తు తగ్గించాను చాలా వరకి
ఏది ఇష్టం అన్ని అడుగుతా-
ముందైతే స్వీటే ఇష్టం అండీ
ఉమ్
ఇప్పుడు కొంచెం రెండూ తింటున్నాను
ఆ
కొంచెం స్వీట్ ఈ మజ్యకొంచెం అవాయిడ్ చేశాను
ఉమ్
ఆ ఏంటండి మీ బాబు పాటలు పాడుతున్నాడుగా బాగా
చపిస్తున్నారు కండి మా అబ్బాయి కూడా అలాా
అదే
ఇల్ ఎళ్ల్ బట్కని ఆ నాట్
ఉ
అ
పాడమని చెప్పండి బాగా పాటలు పాడతాడు
పుల్లవిలో ఏమైనా ఇ ఇష్ట మండి మీకు ఎలక్కాయ ఎప్పుడయిన తిన్నార్ ఎలాక్కయి
ఏ లెక్కయ నాకు ఐడియా లేదండి
ఆ బాగుందిద్దండి అది తీీనిగా పుల్ల పుల్లగా బాగా పండితే బాగా స్మెల్ కూడా వచ్చింది
ఆ మాకు తెలిదండి అలా అయితే అదేంటో
అంటే మేము మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్ తెచ్చేదండి
మీరు తిన్నారా అండి ఏ
ఆ తిన్నానండి మా ఫ్రెండ్ తెచ్చేది తెచ్చిచ్చేది రెండు కాయలు
మ్మ్
చాడ్డు చాట
ఇంకేంటండి సంగతులు అందరు బాగున్నారుగా
ఆ బాగానే ఉన్నారండి ఏం చేయలేదండి ఇప్పుడు జావ పెట్టాలండి ఇల్లన్ మధ్యానం స్ సరిగ్గా అగ్నం ఇల్ల కొంచం జావ పెడితే ఏ తాగు సరే మీరూ పెట్టండి మీ అమ్మాయికి మంచిది
మ్మ్ పెడతానండి మా అమ్మాయికి మజ్జిగ కావాలంట మజ్జిగ చెయ్యాలి సలు
మజ్జిగ చేస్తున్నారా
మ్మ్ ష్ పడుకోమంటే పడుగు పడుకోమంటే పడుకోలేదండి ఈ పాప లా
మ్మ్
ఇంకేంటండి సంగతి బాగున్నారు అండి అందరూ
స ఏందండి
అందరు బాగున్నారు కదండి
మ్మ్ బాగానే ఉన్నారండి
మ్మ్ మీ వారు బాగున్నార అండి స
హలో
మీ వారు బాగున్నారా అండి
ఆ బాగానే ఉనరండి ఏం చేస్తున్నార్ ఇంట్లో
ఇంకా ఏం చేయట్లేదండి వర్క్ చేసుకోవాలి ఇంట్లో ఇప్పుడే లేచాను బట్టలు మడత వేస్తున్నానండి
హో అవున
మ్మ్ హ్మ్ మా పాప అసలు పడుకొనివ్వలేదండి కాసేపు పడుకుందాం అనుకున్నాను పడుకోనివ్వలేదండి అసలు
నేను పనుకుందామ అనుకున్నానండి మా చిన్నబ్బాయి లేసేసాడు నేను కొనుక్కునేటపాటీ సో మా చిన్న అబ్బాయి అసలు పనుకొనియాడు అండి పద్దాల బా రస్ దగ్గ కేళ్తూ ఉంటాడు
వేనా అండి
ఏ వాడు కూడా
హమ్ పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు కదిరి హమ్ ఇంకేంటండి సంగతులు
ఇంకేది చెప్ప వాలం
సాయంత్రం ఏం చేస్తారండి సాయంత్రం ఏవంట చేస్తారు
గోంగూరే ఉందండి వండం ఇంకా
హమ్ నేను చెయ్యాలండి సాయంత్రం వంట చెయాలి
హమ్ సాయంత్రం వంట చేయాలా
కొడుగుడ్ల కూర ఉండాను కదండి అయి పోయిందది
హమ్
ఏదన్నా వంట చెయ్యాలం
ఆహ్ చేయండి మరి
ఇంకేంటండి సంగతులు
ఏంది చెప్పాలండి మీరే ఏం వండుతారు మరి సాయంత్రం ఏ రెసిపీ వండుతారు
కొంచెం మటన్ ఉందండి తెల్లకాయ కూర ఉంది
హమ్
ఇది వండుదాం అను కుంటున్నాను
అ రనీ
నిన్న సండే కదండి నిన్న వండుదాం అనుకున్నాను. నిన్న మామ మా వాళ్ళ ఇంటిక ఉయ్యాలా
ఏం చేస్తుందండి, మీ అమ్మాయి గోలా చేస్తుంది.
గోల చేసిద్దండి బాగా బాగా గోల గోల చేసిద్ద మ
ఆ
సరేనండి, ఉంటానండి బాయ్.
సరేనండి బాయ్. మా పిల్లలు చాలా బాగా గోళ చేస్తున్నారు.
వస్తుందండి మా పాప కూడా
ఓకేనండి బాయ్ ధన్యవాద వద్ద రేపు కలుద్దాం అండి ఆ